హాయ్ అండి. బాన్నురా?
బాగున్నామండి. మీరు బాగున్నారా?
బావున్న ఏం చేస్తున్నారు మీరు?
ఏం లేదండి మీరు?
నేను కూడా ఖాలీ ఇక్కడ ఎందంటే మా మమ్మీ చెప్పి దీంట్లో ఉన్నా పజ్జోన్నలు ఉంటాయి కదా గడకకి సంబంధించిన పజ్జోన్నలు అవి నీ నీళ్లలో ఏసి బయట ఎండబెట్టిన ఏమన్నా ఏమంటే డస్ట్ దుబ్బా ఉన్నా ఏదైనా ఉన్నా పోతాయి కదా అని బయట ఆరబోసి కూర్చున్నా కోతులు వస్తున్నాయి కదా ఈ మధ్య బాగా కోతులు వస్తున్నాయి కదా
ఆ అవును అట్లా ఎండబడితే ఏం కాదా?
మంచిగా ఎండి పట్టించిన ప్ ప్పుడు మెత్తగా వస్తది అన్నట్టు గడకాకి గాని మంచిగా ఉంటది ఆరోగ్యానికి కూడా మంచిది కదా ఈ గడక
ఘవాణి
ఇప్పుడు ఎంబటే పండిస్త్ ఎ పట్టిస్తాం కదా మనము ఫ్రెషుగుంటాయి అన్నట్టు ఆ ఇప్పుడు ఒక టు ఒక రెండు మూడు గంటలు ఎండింది. అనుకో ఎండలా మంచిగా సాయంత్రం ఏళ్ళి పట్టించుకొని వచ్చినం అనుకో ఇప్పుడు ఎండాకాలం చల్లగా ఉంటది తింటే కూడా మంచిది అంటారు కదా ఇప్పుడు అందరికి షుగ్ షుగర్ లెవెల్స్ పెరుగు తన్నాయ్ ఆరోగ్యం మంచిగుండట్లేదు. ఇవి తింటే మంచి ఉం ఇదివి రాగులు రాగిజావా అలాంటివి.
అవునవును
అందుకోసం అని కొంచెం చాలా కోతులు అసలు రోజ్ జు రోజూ ఉంటన్నాయి ఈ రోజే లేవు
అవునా అండి ఆ ఇంటికాడ చాలున్నాయండి. ఇక్కడైతే లేవులే గని
రోడ్లు మొత్తం పెద్దగా చేయడం వల్ల, చెట్లన్నీ కొట్టేయడం వల్ల, అన్ని ఊర్లల్లకి వస్తన్నాయి.
అవునండి ఊలోనైయితే చో అ చ్ చాలా ఉన్నాయి అసల్ చంపేస్తాలు కొంతమంది ఎగలేక వాటికి
కరెంట్ షాక్ పెడుతున్నారు. ఘోరం ఇదయితే అసలు ఇంకా పాప్
ఉ వాళ్ళకి మనీ ఇచ్చి మరీ చంపిస్తున్నారండి వాటిని
మొన్నయితే ఇలేక్షన్లో కూడా నేను ఒక న్యూస్ చూ చూసి విన్నా అంటే ఆ ఆ పోటీగా నిలవడ్డ వాళ్ళు ఎవరైతే ఎక్కువ కోతులని వాళ్ళ ఊర్లోనుంచి తీసుకపోతారో వాళ్ళని గెలిపిస్తా అని మాట్లాడు కొని గెలిపించిలంట మీరు విన్నారా ఈ న్యూస్ అసలు
వినలేదండి కానీ అట్ల తీసుకుపోయి అంటే అడవిలో వదిలేయడం అది కరెక్టే కానీ కాకపోతే చంపడం అది పద్ధతి
కాదు అట్లా చంపద్దు కాకపోతే ఫారెస్ట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏదో ఒకటి
మ్మ్ అక్కడ అడవిలో వేయడమైనా ఎక్కడైనా వాటి కొక ప్లేస్ పెట్టి అక్కడ వదిలేస్తే బాగుంటది
మ్మ్ కానీ ఇప్పుడు మన అవసరం మనమే చూసుకుంటున్నారు కదా
అవును మొత్తం సెల్ఫిష్ అయిపోయినట్టున్నారు అందరు ఎవర్ది వాళ్లే
మ్మ్
ఇంకేం చేస్తున్నారండి మరి
ఇప్పుడు ఇంకా మేము ఇక్కడైతే ఊర్లోన అయితే మొక్కజొన్న పొలాలు నడుస్తున్నాయి మొక్కజొన్నను కూడా ఈ చిలికలు అవన్నీ ఉన్నాయి అసలు అవి కూడా ఉండనివ్వట్లేదు మొత్తం తినేసి
ఆ కోతులను మొక్కజొన్నలు చేయబట్టి కోతులను ఊళ్ళో కొడుతున్నారు ఆప్పుడు కోతులు ఊళ్ళకోస్తున్నాయి అక్కడ పీచుకలేమో అవి తింటున్నాయి
ఆ అసలు ఇంగ ఇప్పుడే స్టార్ట్ ఇంకా నీళ్లు కూడా దొరకట్లేవు ఎండలకి చెర్లలో నీళ్లు కూడా ఉండట్లేవు కదా చెరువులన్నీ ఎండిపోతున్నాయి అంత ముందు అంటే కేసీఆర్ ఉన్నప్పుడు కాలువ వదిలేది కాబట్టి నీళ్ళు వచ్చేది దాంతో పండించుకునేది
అవునండి ఇప్పుడు కూడా కాలువల నీళ్ళు వస్తున్నాయి కదా
ఇప్పుడు కాదు మొన్న ఒక టూ డేస్ నుంచి రిలీజ్ చేసిల్లంట కానీ కొంతమంది ఏమో అక్కడక్కడే ఆపుతున్నారాని ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు మా ఊర్లోనయితే మీ దగ్గర నీళ్ళొస్తున్నాయా
అంటే వచ్చేటప్పుడు చూసినా కాలువల్లో నీళ్ళు పోతున్నాయి చూసిన
మ్మ్ హ్హ్ హు
కానీ అవి చెరువుదాకా రావట్లేవు అక్కడనే బోర్లు పెట్టి పైపులు పెట్టి అన్ని లాగేస్తున్నారు పొలల్లోకి చాలా కష్టపడి పండి స్తుంటే ఈ పిచ్చుకలు ఈ కోతులు ఒక పక్క ఇవి చేస్తుంటే ఇంకో పక్క వర్షాలు
ఇప్పుడు వర్షాలు ఉన్నాయంట కదా న్యూస్ లో నేను కూడా విన్నా
అయితే చాలా భయపడుతున్నారు ఊళ్ళో అసలు ఈ వర్షాలు చేయవాట అమ్మ ఎప్పుడు కొడుతుందో ఎప్పుడు కొట్టదో పంటని నాశనం చేస్తాయో అని
అసలు ఎంత ఖర్చు పెట్టి విత్తనాలు తీసుకొని లాస్ట్ కు చేతికి వచ్చే ముందు కోతులు పిట్టలు అవన్నీ
అవునండి ఎంత కష్టపడి వాళ్ళు చేస్తున్నారు అవునండి మళ్ళీ అంటే ఇ సంవత్సరం ఆ మొక్కజొన్నకు అంత రేటు పెట్టట్లేరు
ఎందుకంటే చాలా ఏసిన్లు కదా దిగుబడి ఎక్కువ వస్తుంటే వాళ్ళు కూడా పెట్టరు మనం ఏందంటే తొందర వండేదని చూస్తున్నాము ఇవి ఇప్పుడు చిరుధాన్యాలా లాంటివి వేసు కుంటే మంచిగ రైతులకే బెనిఫిట్ గానీ వీళ్ళే వేయట్లేరు మొత్తం మొక్కజొన్ననే అసలు పొలాలు మొక్కజోన్న
అవునండి ఒకప్పుడైతే ఈ పజ్జోన్నలు మక్కజొన్నలు అంటే అవి వేసేది ఎక్కువ పలుకులు పెసళ్లు అట్ల ఇట్ల వేసేది ఇప్పుడు ఏమైనా పత్తి మొక్కజొన్న అన్ని
అవి వేసి ఇప్పుడు ఉమ్ పనులు కూడా ఉండట్లే ఊర్లో అందరరు ఖాళీగా ఉంటున్నారు
మిషన్లు వచ్చినాయి ఇంకా ఉన్న పనికి ఉన్న పనికి కూడా మిషన్ మిషన్ లు ఉన్నాయి కత ఊళ్లో పని దొరకడం కూడా కష్టమైతుంది రాను రాను
అవును అందరు డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఏమో రేట్లు పెరుగుతున్నాయి జిఎస్టి అని అవి ఇవి అని మనకు కొనేటట్టే లేదు ఏది కూడా
అవునండి అంత దారుణంగా జరిగిపోతున్నాయి రోజులు అయితే అమ్మా ఎక్కడ నుంచో ఎక్కడికో పోతున్నమా ఇన్కమ్ వచ్చేదయితే లేదు ఆదాయం కాని
ఉమ్
ఇంకేం చేస్తున్నారండి తిన్నారా
లేదు ఇంకా తినాలి మీరు తిన్నారా
ఆ తిన్నామండి హాస్టల్లో గదా ఫుడ్ మధ్యానం టైమ్ టు టైమ్ కదా.
ఉహుహ్ ఏం చేసిలేంటి మధ్యాహ్నం
మధ్యాహ్నం మాకు ఈ రోజు చికెన్ కోడి కూర
మ్ హా
సండే గదు ఆ ఆదివారం గదా అ
ఉ హ బాగుంటాయా మరి అంటే హాస్టల్స్ లో నార్మల్ గా ఇప్పుడు ఫుడ్ అవి ఎంక్వైరీస్ జరుగుతున్నా న్నాయి కదా మొత్తం పాయిజన్ అవుతున్నా అని వింటున్నా
హుమ్మ్ అది మా ఇక్కడ ఇక్కడ హస్టల్ లో అయితే బావుటదండి ఫుడ్
ఆ హ అంటే చాలా మందికి అసలు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ వై వరక అయితే మొత్తం పాయిజన్ అయ్యి చాలా మంది పిల్లలకి ఇబ్బంది అయింది కదా
ఉహ్మ్ వేరే హాస్టల్ల్లో ఉంటారు గానీ అంటే కొన్ యూనివర్సిటీ కదా చూసుకుంటున్నారు మరి మంచి
హుహ్
ఇప్పటి వరకైతే మాకైతే ఏం ప్రాబ్లమ్స్ రాలేదు ఫుడ్ ఫుడ్ నుండి ఇంకా మీరేం కరీ వండుకున్నారండి
బెండకాయ చారు జేసినా
అవునా నాకు చాలా ఇష్టం బెండకాయి
ఉహుహ్ బెండకాయ దింటే జ్ఞాన శక్తి వేరు తె కదా అందుకే చేసుకుంటాం అవును పెద్దవాళ్ళు ఇబ్దరి గానీ నాగ్ ఢీలసైతే ఆ అన్ని దినాలి బెండకాయనే గాదు.
ఆ అన్ని తిన్నాలి కాకపోతే అర్ధనికి పర్టిక్యలర్ ఒక ఒకటి పెట్టటిరు కదా అంటే గ్రంతం బాగోసాదని. అసలు ఈ గంధంమంటే పిచ్చి కాబట్టికి బెండకాయంట ఇగా చిన్ అది మంచిగ్ ఉన్నా కర్రీ మంచిగా లేకున్నా తినడం మాత్రం పక్క అద ఒక్క అలవాటు అయిపోయింది ఇగా బెండకయ అంట పక్కా తినాలి అని మెదడికి సంకేతం అట్ల పోతనే ఉంటది ఇగ
ఉమ్ హు మరి మీరు ప్రోటీన్ ఫుడ్ లాంటివి తీసుకుంటారా హాస్టల్ ఉంటారు కదా ఎక్కువ
ఇంగా ఏం లేదండి హాస్టల్లో వెట్టిన ఆహారం మాత్రం. మయిన్ గా ఇంకేం లేదు మాకు
గింజలు అలాంటివి ఇప్పుడు బయట గూడా దిసుకుంటూర్ అమ్ముతున్నారు గదా
టే లే పెసళ్ళు అంటే ఇప్పుడు పెసళ్ళు అయ్యా ఉంటాయి గదా. పేస్ తెచ్చ్ ఫోన్ చేసుకోవచ్చు గానీ మనక్ అంత బద్ధకం అంటే చాలా ఉంటద అన్నమాట.
ఉహ్ బయట ఫుడ్ మనం ఎప్పుడు బయట ఫుడ్డే తీసుకుంటాం ఎంగ్ ఎందుకంటే ఎంగు యూత్ గదా మనం. మనకీ స్పాట్లో గావాలి.
అంటే ఇప్పుడు. ఇప్పుడే గదా మనకి టేస్ట్ బర్డ్స్ అన్నీ ఉండేది ఇప్పుడే తెలుస్తది. కొన్ని రోజులయితే మనకి అవి చచ్చిపోతాయి గదా.
ఊ అంతే అంతే హ్మూ మనం ఎప్పుడూ ఎమ్మర్ జెన్సీ వాటికే అలవాటు పడ్డాం.
ఆ ఎం ఎంత తొందరగ రెడీ అయితే అంత తొంద ఆ అంతె. అదే మ మనకి కావాలి. ఇంకా ఏం చేస్తున్నారండి మీరు.
ఇక ఊర్లో గూడా కుక్కలు బాగా పెరిగిపోయినయి.
అమ్మా నైట్ మాత్రం సాయంత్రం అయితే మాత్రం అవి పడుకోను గూడా పడుకోనిస్ స్తలేవండి అస్స్
హ్మూ చాలా చాలా అంతక్ ముందు. ఒకసారి అయితే ఊళ్ళలో గ్రామ పంచాయతీ వాళ్ళు వచ్చి వాటిని తీసుకెళ్ళి ఇంజెక్ష క్షన్ చేశి తీసుకెళ్ళిల్లు అప్పుడు తగ్గినయి మళ్ళీ ఓ పెరిగేశినయ్ ఇప్పుడు ఇంగా అసల్ చా చాలా అంటే చాలా పెరిగినయి ఇప్పుడూ.
అవ్వొర్రడం మాత్రం ఘోరం నైట్ అయితే చాలిగా సాయంత్రం అయిత్ తే వర్రుడే వర్రుడు అయ్యి
కానీ పక్షులూ చిన్నప్పుడూ ఉమ్మ్ ప్చ్ ఉన్నప్పుడూ ఇగ ఏమంటరు పిచ్చుకల సౌండు, పక్షులు, కాక్ కులు ఇవన్నీ అయితే చాలా తగ్గిపోయినయి. ఈ కోతులు, కుక్కలు ఇవి మాత్రం పెరిగినయి ఇప్పుడు ప్రజెంటు.
అవునండి పొద్దుగా అంటే చిన్నప్పుడు మనం చిన్నగున్నప్పుడు పొద్దుగాల్ లేవంగనే ఆప్పిచ్చు కల సౌండ్కే తెల్లారిందిరా అంటే పొ ఆ సౌండ్ తోటే పొద్దూకిందని. సౌండ్ తోటి తెల్సేది. ఆ అంటే సాయంత్రం అయిందని గూడ సౌండ్ తోటి తెల్సేది. అంటేదిన్ను అంటే చెల్కాడికి పొలం కాడికి ఎళ్ళినప్పుడూ మాకు అంటే పెద్దమ్మ వాళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తరు గదా పొలం పనికి. చెలకల పనికి ఆ పెద్దమ్మ వా అంటే ఒక పిచ్ చ్చుక ఒర్రిందనుకో వాళ్ళకి ఆ ఏ టైమ్కు ఒర్రుతదో అన్నట్టు వాళ్ళకు తెల్స అన్నమాట. అయితే ఇగో ఇది ఒర్రుతుందీ. టైం అయింది ఇగ మనం కొంచెం అయితే పోవుడే అన్నట్టు చెప్పేవాళ్ళు వాళ్ళు.
మళ్ళీ వాళ్ళు టైం చూడకుండానే ఇ ఇంత టైం అయితుం దీ సూర్యుడు అటు వచ్చిండు ఇటు వచ్చింది ఇప్పుడు ఇంత ఐంది కరెక్ట్ గా చెప్ తే వాళ్ళు చెప్తరు ఇప్పటికి వాళ్ళు. మనకైతే తెలీనే తెలీదు వాచు ఫోను చూశ్ తే గాని మనకి టైమే తెల్వదు అసలు. ఊఊ వాళ్ళు కన్నె
నం మనం
ఊ వాళ్ళక్ కాలాలు ఎప్పుడు వస్తయి టైం ఎట్లుంటది వర్షం ఎప్పుడు వస్తది. ఇవన్నీ తెల్సు వాళ్ళకి.
నిజంగ అండి అసలు భలే చెప్తరు వాళ్ళు చెప్తే ఇట్ల షాక్
మళ్ళీ వాళ్ళు శదువుకున్నారా అంటే అదీ లేద్
అదీ లేదు నిజ్
మనం చదువుకునే వాళ్ళం మనకు అది గూడా తెల్వట్లేదు. అంటే మారిపోతున్నయి ఇప్ ఇప్పుడు ఏదొస్తదో మనక్ మనకి అలా అసలు సైంటిస్ట్ లగ్గూడా అర్ధం అవ్వట్లేదు గదా ఒక్కొక్కసారి.
అవునండి వామ్మో. ఏం రోజులు అయితున్నయ్ ఏం వస్తున్నయో ఏం కతనో.
హ్మూ
ఇంకా ఏం చేస్తున్నరండి.
ఉ ఇప్పుడు ఏమున్నది రాజకీయాలు జరుగుతున్నయ్. అంటే రేవంత్ రెడ్డి వచ్చి ఏం చే సిండు, కేసీఆర్ వచ్చి ఏం చేసిండు ఇవ్వే మాట్లాడుకుంటున్నారయ్యా.
అవునా. ఎవ్వరొచ్చి మనక్ కేం చేశేది ఏం లేదు వాళ్ళకే సరిపోతది ఏదైనా.
ఊ ఇప్పుడు అంటే రైతు బందూ ఆఫ్ ఫ్ అయింది గదా దాని కోసమే డిస్కషన్ జరుగుతా ఉన్నది. ఆ తన ఈ ఇయ్యరంటా అని ఒకా మాట. తన దగ్గర ఫండ్ ఫండ్ ఆ డబ్బుల్ లేవన్ ఆ ఇట్లా ఏమంటున్నా రంటే ఇప్పుడు రైతులకి ఇట్ల డబ్బులు ఇస్తే సోమరి లాగా పన్ ని చేయకుండ ఉంటరు అనీ. మాట్లాడుతున్నారంట ప్రెస్ మీట్ లో.
కీ అసలు ఏం సరిపోతుందండి రైతులకి వాళ్ళు ఇస్తే సరే సోమరి పోతులు అవ్వడంమేంది అసలు.
అసల్ ఆ మాట అన్నడంటనే ఘోరం అసలు రైతులూ అసలు ఆగుత ర చిన్న చిన్న విత్తనాల గాంచి దాసుకొని చేసుకుంటా ఉంట్ టే వాళ్ళేమో ఇట్లా సోమరి ఇట్ల చేస్తరు వాళ్ళకెందుకు ఇచ్చేది. అయిన నా దగ్గర డబ్బులు లేవు. వు అని మాట్లాడుతున్నాడు.
టూ మచ్చ్ ఆ మాట అసల్ అనకూడనే అనకూడదూ. ఈ ఏ పిచ్చి గెలిపిచ్చుకున్నది పనిలేకనా ఆయననీ.
ఇంక మనది కష్ట్ ష్టం మన మేదో మనం చేసుకోవాలి ఇంగ వాళ్ళు ఇస్తరు వీడు ఇస్తరు అని ఆశపడకుండ చూసుకోవాలి. ఇగ అంతే ఇగా
ఒక అలవాటు పెట్టిర్రు గదా మనకీ. అలవాటు పడ్డ ప్రాణాలకి ఎప్పుడైనా అదీ. కావాలనిపిస్తది.
ఊహ్. సరే అండి మరి. మళ్ళీ చేస్తా వీలున్నప్పుడు ఓకేనా బాయ్.